హాయ్
హాయ్ అండి.
ఏం చేస్తున్నావ్
ఏముందండి ఏం లేదు చాయ్ దాగుతున్నా.
చాయ్ తాగుతారు సాయంత్రం చాయ్ తాగే అలవాటు ఉందా అండి.
ఆ సాయంత్రమే గాదు టు ఫైవ్ టైమ్స్ తాగుతా డైలీ.
అ
డైలీ ఫోర్ ఫైవ్స్ టైమ్స్ దాగుతా చాయ్
అన్ని సార్లా
ఉ
మీకు ఆవులు ఉన్నాయా ఇంటి కాడ గేదెలు.
ఏం లేవులేగాని మాయన తాగుతాడు.
ఆ
అదే మేము జాయింట్లో ఉన్నప్పుడు వాళ్ళమ్మ తాగేది వాళ్ళమ్మ నుంచి ఆయనకు అలవాటైంది
ఆ
ఐతే ఇప్డు డివైడ్ అయినాం డివైడ్ అయినాంక ఇగ చాయ్ పెడ్తాంటే ఇగ ఎట్లయినా వేడిగుంది గ అని
నేను గూడా కొంచెం బోసుకొని తాగడం అట్లా అలవాటైపోయింది ఇగ
హవునా
ఊ ఫస్ట్ నేను చాయనే తాగకపోయేలే గానీ ఇగ ఇంట్లో తాగు తంటే అల్వాటైపోయి ఇబ్బుడు కొనుక్కునే పాలు బయట నుండే దేచ్చుకుంటాం
అంటే ప్యాకెటేనా లేకుంటే వేరే ఏదోలే గానీ వేరేటోల్ల దగ్గర దీసుకుంటరా
ఆ మాకులేవు గదా ఇగ బయట దీసుకు
ఆ
ఇగ ఆయన దావుతడలే కాబట్టి పెట్టన్నప్పుడు ఇగ స్మెల్కే కొంచెం తాగబుద్ధి అయ్యిద్ది
ఆ అయ్యో ఒక్కసారి అలవాటు అయితే అంతే అండి తాగాలనిపిత్తది
ఉ మంచిది గాదంట హెల్త్ కి మంచిది గాదంటలే గాని ఇగ
అదే దానివి ఇంక పాల్దాగితే బెటరు
బెటరేలే గనీ ఇంట్ల ఇవి ఫ్యామ్ పిల్లల్తోటి అ వాళ్లతోటి ఈల్ల తోటి ఒర్రడం అంత హెడేక్ అనిపి చెప్తినరు
వినరు అల్లరి జేస్తరు బాగ
అవును కొంచం స్ట్రెస్సూ స్ట్రెస్ పోవడం కోసం అట్ల
ఊ
అట్ట అలవాటైంది గని తగ్గిచ్చుకోవాలి
ఆ ఇంక పె రుగూ తాగుతరా పెరుగేసుకొని అన్నం దినడం పెరుగు పాలు
అంటిప్పుడు బయటి ఫుడ్ పడదుగా పిల్లలకు మార్నింగ్ బోస్తాన పిల్లలకు మార్నింగ్ పాలు పాలు బోస్తాను
ఆ
గ పాలొక్క లీటరు తెచ్చుకుంటం మిగతావన్నీ చాయకి
ఒకా ఒక లీటర్కెంతండి అక్కడ
ఇక్కడంటీ మనకి అంటే చీక్కయి చీక్కటియి కావాలంటెనేమో ఎయిటీ రూపీసు
ఆ
కొంచం నీళ్ళ గలిపంటె ఎట్లైనా నీళ్ళ కలుపుతరులేగనిగ నీళ్లైతనో ఫిఫ్టీ రూపీ ఇగ అందులో నీళ్లు గల్వయ్
ఆ
ఎయిటీ రూపీస్ వాట్లల్లనేమో మనం నీళ్ళు గలుపుకోవచ్చు
ఆ హ్
అట్ల ఇగ మన రేటుని బట్టి పోస్తరంట్రు గద
ఆ మన రేటుని బట్టి పోస్తరిగ ఫిఫ్టీ రూపీస్యి అయితేనేమో ఇగందులో నీళ్లుగల్వయ్
ఆ
లే అని ఎయిటీ రూపీస్యే తీసుకుంటం మా సైడ్ ఆ కరె టుంది రైసు కుక్కర్లో పెడతాను రైస్ కుక్కర్లో
ఆ
కరెంట్ లేదు దానికోసం వేట్ జేస్తున్న ఒక టెన్ మినిట్స్ ఆగిగ పెడ దమని గ్యాస్ మీద పెడదమని
ఉ మరి కూర అండీర
ఆ మార్నింగ్ వండినా టమాట పచ్చాడ్ నూరినా
అవునా అంటే నీ కు ఏక ఏ కూరంటే బాగిష్టం కూరలల్ల
కూరలల్లా అంటే ఇట్ల మసాలా వంకాయి పప్ చారు అంటే ఎవరన్న చేస్తే తినడం అంటే మన ఇష్టం నేను జేషినయ్ నాకు నచ్చవు
ఆ మసాలా వంకాయెట్ల ఏస్తరు చెప్తరా అండి
అంటే మా అక్కది జేస్తుంది
ఊ
మా అక్క ఏస్తది అంటే అక్క బాగా ఏస్తది వంటలు తను జేసాద్ వంటలు తింటండలగాని అవి యూట్యూబ్లా ఏష్ సాగాని మనకు అన్ని అవైలబుల్ గా ఉండవు.
కొన్ని సెట్టుగావు ఆన్ ఏచ్చినా గూడా ఒక్కొక్కరు చేతి వంట ఒక్కొక్క లాగున్ అన్ని సమే అనిపిస్తాయ అని ఒక్కొక్కరు ఒక్కొక్కరు చేతం అంటే ఒక్కొక్కరిలా ఉంటది.
ఉహ్మ్ మనం ఏదైనా చూసి చేస్తారు అది సెట్ అయితేనేమో ఇంకోసారి చేయబుద్ధి అయిది. అద్ పాపైల్ అంటే ఇంగా అసలు దాని ముొఖమే జూడను చాలా ట్రై ఏస్తలే గాని ఒక్కొక్కసారి ఏమో మంచిగా సెట్ అయితే చేస్తను. ఇగా లేదంటే మంచిగా రాకపోతే అమ్మ ఇగా మనకు రాదులే అని ఊరుకుంటా చేయకుండా
ఓహ
అ
ఈ మధ్య ఏటన్నా ఏళ్ళారాండి ఇట్లా ఏమన్నా స్టూర్ ఇస్టు. గానెమన్నా బయటికి
ఈ ఎండలకి ఈ పిల్లల్ని ఏసుకొని ఏళ్ళొద్దనే ఏళ్ళలేదన్. ఎండలు బాగున్నాయి గా ఈసార్ ఇగా వీళ్ళన్ ఏసుకొనిపోతే మంచోడేమో గానీ వీళ్ళను చూసుకోలేకనే కున్నపిల్లలు ఉన్నప్పుడు ఎట్ ఏలోదండి నా నన్ను అడుగుతయితే
ఆహా
మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది. ఎటర్న్ ఏళ్లాలంటే చిన్న పిల్లల్నేసుకొని
ఈ చిన్న పిల్లలు ఉన్నారు గవట్టి ఎట్ ఏళ్లలేవ్ గానీ ఇట్లా అమ్మ వాళ్ళ ఇంటికి ఏమైనా ఫంక్షన్లు అయితే కే కంపల్సరీ ఓవాలె గదా
అమ్మ వాళ్ళింటికానైతే వాళ్ళు జూసుకుంటారుగా పోయి పడుకోవడంమే అని అమ్మవాళ్ళి ఇంటికి తప్ప ఎట్టేళ్ళబుద్ధి గాదు
ఆహా అదే అక్కడ ఏమన్నా ఫంక్షన్ లాంటివి ఏమన్నా దేవుడు ఏసుకున్నట్ అట్లాటియ్ ఏమన్నా ఉంటే ఏళ్తాం ఈ మధ్యలే మా అమ్మ వాళ్ళు. ఏ దుర్గమ్మ అంటే అమ్మ వారికి ఇస్
ఉహుహ్ ఇగా మాక్ అంటే ఏమి ఉండేలేగాని ఇగా హాలిడేస్ వస్తే కంపల్సరీ ఏళ్తాం. నేతన్నా వెళ్ళాలి ఇట్లా ఇట్లా దేవుళ్ళ గుడికి ఏళ్ళాలన్నా పోవాలని ఇంట్రెస్ట్ ఉంటది లే గాని మళ్ళీ ఈ జర్నీ జర్నీ వడదు. బస్ బస్ లో వెళ్తే బస్సు వామ్ థింగ్ వస్తే బస్ వడదు. పే ఏమి యేమి ఏం అన్పియలేద్ గానీ ఇగా ఎక్కువ నచ్చదు అన్నట్టు. మీ పిల్లలు ఇప్పుడు చిన్న పిల్లల్ని వీళ్ళు మధ్యలో అది గావాలంటరు ఇది గావాలంటరు
పిల్లలు ఉన్న కాడా ఇబ్బందె
ఉహ్మ్ అందుకనే ఏటేలను
నహా
నమ్మా వాళ్ళ ఇంటికి ఇక్కడే. ఇగా హాలిడేస్ వస్తే ఆడికెళ్దా లేకుంటె ఇక్కడె ఎవరు వీళ్ళు కూడా ఎటన్నా ఇట్లా టెంపుల్స్క్ అట్లా ఏళ్దామని అనరు.
ఆహా
గుడ్లనడం నాకూడా అంత ఇంట్రెస్ట్ ఏమి ఉండదు. ఇ అట్లా సెట్ అయిపోయింది పెద్దగాయితే ఏమైనా ఇట్లా పిల్లలకు చూపీయాలిగా.
ఆ ఇంకొంచెం పెద్ద అయితే అడుగుతారు.
ఉమ్ ఇంగ అప్పుడెళ్ళం లే అని ఇప్పుడు సైలెంట్గానే. మొన్న ఒక ఫంక్షన్ ఉండే. ఇక్కడ కురవి అని ఉంటది టెంపుల్.
ఆ.
ఆ టెంపుల్ కి వెళ్దామని వెళ్తే ఫుల్ ఎండ.
ఓ ఈ మధ్యలో బాగా ఎండకొడుతాంది.
పుల్ మొన్ననే ఇది జూనే ఏం కదా మబ్బులు అంటే. కొంచెం కూల్గానే ఉంటదిగ వాతావరణం అని బయలుదేరినాం.
ఆ.
ఇంకా అన్ని స్కార్ఫ పిల్లలకు టవళ్లు అవన్నీ తీసుకోని. ఎక్కింది ఎందుకైనా మంచిదని ఇగారు. అంటే ఎండ కొడుతుంది కదా కింద ఇప్పుడు కొత్త అక్కడ ప్పు అది. ఫ్లై ఓవర్ అని రోడేస్తున్నరు. ఉ
అవునా.
ఆ వేడి వస్తుంది ఆ డాంబర్ వేడి వస్తుంది పైన నుండి ఎండగోడతాంది.
ఆహ్.
ఫంక్షనే మో గాని ఎందుకు వస్తున్నాంరా అనిపించింది ఇగ.
ఉహ్ మళ్ళీ ఈసారి చాలా బాగాంటే బాగా ఎండలు కొడతున్నయ్. అసలు తట్టుకోలేకపో పెద్దోళ్ళమే తట్టుకోలేక పోతున్నమ్ ఎండలకు.
ఇంకా పిల్లలు ఎట్లుంటరు.
ఉమ్.
ఇలా తిన్నదే వార్మిటింగ్ వచ్చినట్ట అసల ఫ్లైఓవర్ పైన బీహార్ వాళ్లంట పని చేస్తున్నారు అంతెండలా.
ఆహ.
మనం ఇట్లా వెళ్ళడానికి ఇంత ఇబ్బంది పడతన్నం వాళ్ళు ఎండలు ఎట్లా పని చేేస్తాలో అనుకున. ఒక చెట్టు లేదు ఏది లేదు ఆ రోడ్. మీదనే అది కొంచెం ఆ వెహికిల్స్ నీడ ఉంటది గా.
ఆ.
మా పక్కనే కూర్చున్నడు.
పాపం.
ఉమ్ అంతెండలో మనకి ఇట్లా పోవడానికి ఇంత ఇబ్బంది ఉంది కాని వాళ్ళయితే ఆ స్మెల్. కి ఆ వేడికి కొంచెం డాంబర్ వేడి వస్తది గా.
ఆ వాళ్ళు ఇగ రోజు యేస్తరు గదా అదే వర్కు.
అలవాటు అయిపోద్ లేగని మన సైడోల్లు కష్టపడరు బీహారోల్ల లాగా.
అవును వాళ్ళు బాగా కష్టపడతరు పని గూడా బాగా చేసతారు.
ఆ బాగా చేస్తారు అని సిటీలల్ల ఇట్లా ఇండ్లలో పని చేస్తుంటా దొంగతనాలు. స్తున్నారని అంటునరు.
ఇగ వాళ్ళకు సరికిపోక కొంచెం డబ్బు కనబడేసరికి ఇంకొంచెం కావాలని అత్యాస ఎక్కువయితాంది వాళ్ళకు.
హ్మ్‌.
ఇప్పుడు పని చేస్తే డబ్బులు వస్తాన్నాయి అవి కనిపించేసరికి ఇంకా ఎక్కువ రావాల అన్నట్టు. ఇగ ఈజీగా ఇదైతే ఈజీగా ఎక్కువ వత్తయి కదా.
ఉమ్ ఎవరికైనా డబ్బులు జూస్తే దురాశ వస్తది.
ఉ ఎంత మంచి మనిషి అయినా డబ్బుకు దాసోహుడే అని. ఉన్నది కదా.
వాళ్ళకి దురాశా వల్ల అట్ల దొంగతనాలు చేస్తరులే.
డబ్బు వల్ల లాభం ఉంది, నష్టం ఉంది అన్ని ఉన్నయి.
కానీ డబ్బు ఉంటేనే వాల్యూ మనషులకి.
ఇప్పుడు అట్లనే ఉంది ఒక అప్పట్లా కాదు కదా డబ్బున్నోళ్ళతోటె మాట్లాడు రు డబ్బు ఉన్నోళ్ళను వేరే చూస్తరు, డబ్బులేనోళ్ళని వేరే చూస్తరు.
వాళ్ళకిచ్చే రిస్పెక్ట్ వేరే.
హ్
వీళ్ళకి ఇచ్చది వేరే వాల్ ఏది మాట్లాడినా కరెక్టే.
మన రిలేవ్స్ ద అందులో కూడా అట్లా చూస్తాల్లు కదా.
ఉ
అదే అట్లా చూసేటప్పుడు చాలా బాధ అనిపిస్తది.
కాకుండా డబ్బే శాశ్వతం కాదుగా.
అది ఎప్పటికి ఉండది గదా అది మధ్యలో వచ్చింది మధ్యల్నే పోతది.
మ్
హ్
కనీ అట్ల అనుకోరువాళ్ళు.
వాళ్ళట్ల అనుకోరు.
కొంతమంది ఎంత ఉన్నా అనిగి మనిగి ఉంటరులే కానీ.
ఉ ఏం లేనివాళ్ళే ఎగిసి పడతరు అన్నట్టు కొంచెం కొంచెం కనపడంగనే మ ధ్యలా కనపడంగనే అట్లా చేస్తరు.
మధ్యలో వచ్చింది మధ్యల్నే పోతదని అట్లా కూడా అంటరు.
ఆ
కాకుంటే ఇప్పుడు ఇప్పటికీ కొన్ని చూస్తున్న సిచ్యువేషన్స్ కొన్ని ఫ్యామిలీలల్లా
అవునండి.
పూర్ ఫ్యామిలీ వాళ్ళు. అంటే ఇట్లా వాళ్ళు కష్టపడో ఏదో ఇట్లా రిచ్ అవుతున్నరు. కానీ అది ఎట్డొచ్చిందో మళ్ళ అట్నే పోతుంది.
అదే అండి తెలవక చాలా మంది అట్లనే ఇస్తరు, సరే అండి మరి. బాయ్